ఞ
హలో
హలో
హలో ఆ వినిపిస్తూ వస్తామండి మీకు ఇంపిస్తాందా నా వాయిసు
ఆ మాకు వినిపిస్తుంది అండి వినిపిస్ట్ మేడమ్ మీకు వినిపిస్తుందా
ఆ విన్ పిస్తాందండి
ఖాళీగానే ఉన్నారా
ఆ ఖాళీగానే ఉన్నా
మీ విలువైన సమయం మాకు కొద్దిసేపు కేటాయించగలుగుతారా
తప్పకుండ చెప్పండి మీరు దేని గురించి దేని గురించి సంభాషించాలనుకుంటున్నారు
మేమ ఆ టే మనం డైలీ తినే ఫుడ్ గురించి సంభాదించాలని అనుకుం అవున
అవునా చెప్పండి
ఓకే మీరు మార్నింగ్ ఏం తిన్నారు ఈ ఆఫ్టర్నూన్ ఏం తిన్నారు ఇలాగా చెప్పగలుగుతారా
ఈరోజు మార్నింగ్ నేను దోసతిన్నాను
దోస తీన్నారా ఓకే
ఆఫ్టర్నూన్ పప్పు రసం పెరుగన్నం తిన్న
ఒకే
విత్ బనానా
విత్ బనానా ఒకే
ఇప్పుడు
వెజిటబిల్ రైస్ ఒకే ఆ ఆల్ హెల్ది ఫుడ్
నో మెస్ ఫుడ్
మెస్ ఫుడ్ ఓకే అంటే మెస్ ఫుడ్ హాస్టల్లో ఉంటున్నారు కదా మీకు మంచిగానే పెడతారా
పర్లేదండి
పర్లేద ఏ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ బోత్ కంబైన్డ్గా పెడతారా
ఆ వెనస్డే సండే ఉంటదండి వెజ్ నాన్ వెజ్
ఓకే అంటే మీరు ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తారు
అంటే ఎలా అడుతుండ్రు
అంటే మీరు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు మెస్ ఫుడ్ తింటాను అంటున్నారు కదా ఆ మెస్ లో ఎలాంటి ఫుడ్ ప్రీఫర్ చేస్తారు అని అంటున్నా వెజ్ఙా లేకపోతే నాన్ వెజ్
నాన్ వెజ్ తినడానికే ఎ ఇ వ్యస్తాను
ఓకే ఒకవేళ హాస్టల్ నుంచి బయటకు వస్తే మీరు ఎలాంటి జంక్ ఫుడ్డా లేకపోతే నార్మల్ ఫుడ్ తింటారా
జంక్ఫుడ్డే తింటాం
జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ ఆరోగ్య
నేను ఎప్పుడో ఒకేస ఎప్పుడో ఒకేసారి కదా తినేది. అందుకే తింటామన్న
ఇప్పుడు ఓకే
మీరు తిన్నారండి
ఆ మేము కూడా తిన్నాం
ఏం తిన్నారు
నేనా చిత్రాన్నం అండ్ ఎగ్
ఇ
ఆ అవునండి ఈరోజు ట్యూస్డే కదా
ఓకే ఓకే మీ ఫేవరెట్ డిష్ ఏంటి
మా ఫేవరెట్ డిషా చికెన్ అండి
ఓ హో తింటార లే వండడం వచ్చా
తింటాను కొంచెం వండుతాం అంత పర్ఫెక్ట్ అయితే రాదు కొంచెం లైట్గా
ఏమన్నా ఎట్లా చేస్తారా ఐడియా ఉందా మా కేమి చెప్పగలుగుతారా
ఐడియా అంటే అంటే నేను చెప్పే ఐడియాతో అంటే మీకు కూడా చికెన్ ఇలా చేస్తారా అని అన్నట్లు అనిపిస్తాదన్న మాట
పర్లేదులే చెప్పండి నాకు కొత్త రే సిపి దొరుకుతాది
ఓకే మీరు కూడా బాగా కుక్ చేస్తారా ఇంట్లో
లేదు లేదండి నెన్ థింటన్ మాక్క మాక్క కూకె చేష్ఠది నెన్ థింటా టాన్
ఓకే ఓకే అట్లైతే మీ అక్క మంచి చ్చి వంటకారి
న అంత మంచిగా ఎమ్ కాదు పర్లేదు
ఓకే ఉమ్ అంటే ఎలా చేస్తారంటే ఫస్ట్ చికెన్ తెచ్చినది ఫస్ట్ వాష్ చేసుకోవాలా చికెన్ని వాష్ చేసుకున్న తర్వాత పెనుము పెట్టి స్టవ్ ఆన్ చేసి చేసి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి సి హోల్ గరం అంటే ఆనియన్స్ చిల్లి టమోటా హోల్ గరం మసాలా అవన్నీ యాడ్ చేసి పసుపు మరి నెక్స్ట్ చికెన్ తర్వాత చికెన్ ఫ్రై అయినిచ్చి పసుపు తర్వాత కారం ఉప్పు గరం మసాలా ఆ ఫ్రై అంటే చికెన్ బాయిల్ అయ్యాక కొంచెం తర్వాత ఇలాగ అనమాట చెప్పా కదండి ఫస్ట్ లో నేను ఆ చికెన్ చేసే చెప్తే మీరు తినేది కూడా మర్చిపోతారని
అదే నా కొత్త రెసిపీ దొరికింది ఈ సారి ఇంటికిళ్లా ట్రై చేయవా ట్రై ట్రై చెయాలి
ఆహా ఓకే మీ అక్కతో చెప్పించుకుంటార
బాదం
మీరతే అట్లయితే ఓకే మీరొక్కటే తినండి పక్కనోళ్లకి పెట్టకండి
ఓక పెల్ పెటాను
ఓకే అంటే మీకు ఏందంటే ఇష్టమ అండి ఏ ఫుడ్ చికెన్ అని చెప్పారు కదా
బిర్యానీ
బిరియానీ చికెన్ బిరియానీ ఆర్ మటన్ బిరియానీ
నెన్ మటన్ తక్కువతింట
ఓకే డేలాగా ఫ్రాన్స్ కానీ అంటే సీ ఫుడ్ లైక్ చేయరా మీరు ప్రాన్ ప్రాన్స్
తిన్నానండీ నేను
ఓకే మీ విలేజ్లో ఏమి ఫేమస్ అండి అంటే ఏం ఫుడ్ బాగా చేస్తారు మీ విలేజ్లో
మా విలేజ్ లో మా విలేజ్ అండి దానికి ఫేమస్ అంటే ఏం లేదు అట్లా
ఓకే అంటే మీ సైడ్ మీ సైడ్ ఏ ఏ ఫుడ్
లోటిీ నాటుకోడి రాగుముద్దే మా సైడ్ సైడ్ంత
ఓకే నాటికోడి రాగి ముద్దా రాగి ముద్దా ఇస్ హెల్ తి ఫుడ్ ఫర్ దవ హ్యూమెన్ బింగ్స్
మ్మ్
ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ అడగాల అనుకుంటున్నారా నన్ని
మీరే అడగాలండి
నేనే అడగాల ఓకే ఓకే ఫుడ్ అన్నించి మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తా ఓన్లీ అంటే ఫుడ్ కాకోకుండా లైక్ సలాడ్ కానీ జ్యూసెస్ కానీ ఎలాగ ఉంటా ఉంటాయి కదా అలా దాన్లో మీరు ఏం ఫ్రీ రిఫర్ చేస్తారు జూసెస్ లో ఏం ప్రిప ర్ చేస్తారు దాని గురించి మీరు ఏ ఏ జ్యూస్ తాగుతారో దాని గురించి ఎస్ ఎక్స్ప్లెయిన్ చేయండి నెక్స్ట్ సలాడ్ ఏం తింటారు ఆ సలాడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి
నేను సలాడ్ అనేది ఎప్పుడు తినలేదండి
అంటే చూసింటారు కదా ఒక్కసారన్న ట్రై చేయలేదు ఎప్పుడన్నా చూసినప్పుడన్నా ఒక్కసారన్నా ట్రై చెయాలి రా అన్న అనిపిస్తది అది కదా
ఏమో నేన ఎప్పుడు చూడలేదు తినలేదండి అది
ఓకే జ్యూసెస్
జ్యూసెస్ అంటే ఇంకా ఆరెంజ్ జ్యూస్ ఎక్కవ తగుతం అండి
కే విటమిన్ సి
ఏమండి ఏముంటా ఇలిద్దా దాంట్లో
అబ్బా ఓకే ఓకే ఓకే విటమిన్ సి ఫర్ ఇమ్యూనిటీ పర్పస్
ఉ మీరు నాకు నల్లా ఉంటాయని తెలియదు ఇంకా మీరు చెప్పంది తెలుస్తున్నాను ఇప్పుడు
అంటే నేను తరచు తాగుతా ఉంటా అంటాను తాగినప్పుడు దాని గురించి అంటే గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ తెలుసుకోవాలి కదా సో అలా ఐడెంటిఫై చేస్తా ఉన్నప్పుడు తెలుసుకుంటాం అంటే కరోనా టైమ్ లో విటమిన్ సి అనేది బా ఉపయోగపడింది
ఓకే ఓకే మీరె అట్లా ఎప్పుడు ఇండియన్ ఫుడ్డే నా లేకున్ ఇండియన్ ఫుడ్డేన లేకున్ అంటే ఏమన్నా ఇట్లా వేరే ఫుడ్స్ అంటే జపనీస్ ఇట్లా ఉంటాయి కదండి అవి ఏమన్న
ఓకే ఓకే అంటే నేను ఇండియాలోనే ఉంటానండి ఎక్కడికి ఎళ్ళను ఇండియాలో అది కూడా పర్టికులరీ మా డిస్టి స్టిక్ లోనే ఉం
ఆహా ఇ వెళ్ళాల్సిన అవసరం లేదు కదండి దొరుకుతాయి కదా మామొలుగా హల్తీ నే కదా నార్మల్ రెస్టారెంట్ లో
అవునవును కరెక్ట్ పాయింట్ మాట్లాడారు కానీ నేను అంటే కాస్ట్ అంటేమ్ అంటే కాస్ట్ని చూసి కొన్ని ఫుడ్ మార్చుకోవాల్సి వస్తా ఉంటుంది అది ఫస్ట్ పాయింట్ అంటే నాకు చైనీస్ ఫుడ్ అన్నా చైనీస్ ఫుడ్ ఇష్టమే కానీ మన ఫుడ్ కాదు కానీ స్ట్రీట్ సైడ్ ఫుడ్ అయితే తింటా అది నూడిల్స్ స్ట్రీట్ సైడ్ ఉంటది కదా రోడ్ సైడ్ రోడ్ సైడ్ అలా తక్కువ బడ్జెట్ లో కంప్లీట్ చేయాలనుకుం టాను రెస్టారెంట్స్ కంటూ ఎళ్లీ తినేదంటే ఏముండదండి రెస్టారెంట్ లో తినాలంటే బిర్యానీ చికెన్ బిర్యానీ అలా తింటా బాగా
అలా అయితే తక్కువ ఫుడ్ అంటే మీరు పానీపూరిని ప్రిఫర్ చేస్తార
పానీపూరి నెక్స్టు అంటే స్పైసీ ఐటమ్స్ పానీపూరి ఎ ఫర్ ఎగ్జాంపుల్ పానీపూరి అండ్ స్పైసీ ఐటమ్స్ ఇంట్లో కూడా స్పైసీ ఐటెమ్స్కి ప్రిఫర్ చేస్తాను నేను
ఓకే ఓకే నేను పానీపూర్కి ఎక్కువ పానీపూర్ తిన్నామండి వాటికన్నా ఎక్కువ ఇది బొరుగులు మిచ్చెర తింటామండి
బొరుగులు మిక్చర్ ఓకే మీ ఇంట్లో ఏ బాగా చేస్తారండి స్పెషల్ ఫుడ్ స్పెషల్ గా బాగా తినే ఫుడ్ మీరు
నేను తినేదంటే ఎక్కువ పప్పు అండి అది ఇప్పుడు సీజన్ లో చింతాకు దొరుకుతది ఆ చింతాకుతో పప్పు వేస్తారు అది బాగుంటదండి
ఓకే ఓకే చింతాకు పప్పు చింతాకు చిత్రాన్నం
చిత్రాన్నం ఏం చేయరండి చింతాకు పప్పు చింతా చింతాకు తో పొడి కూడా చేస్తారు అది కూడా బాగుంటది అండి
అవును అంటే మీ లో బాగా మీ అమ్మ గారు బా వంట చేస్తారు
ఉమ్ బాగా చేస్తారండి అవునండి నేను తిని పెడతాను
బాగా తిని పెడతారు ఓకే అంటే మీరు హెల్తీ ఫుడ్కే ప్రిఫర్ చేస్త ఉన్నాట్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ గా
అండి తింటాం ఇంట్లోనే తింటాం బయట తింటుంటాం
ఓకే నాకైతే మీ మీ డైట్ నాకు చె ప్తారా కొంచెం మేము ఫాలో అవ్వాలనుకుంటున్నాం
డైట్ ఏం లేదండి మా డైట్ ఏం లేదండి నార్మల్ గానే తింటామండి
నార్మల్గా నేనా
నార్మల్గానే తింట ఏమంటే కొద్దిగా ప్రోటీన్ తినే దాంట్లో లైక్ ప్రోటీన్ ఉండేలా చూసుకుంటాం అనమాట
ఉహూ ప్రోటీన్ అంటే ఏం ఫుడ్స్ వస్తాయి దానికి
ఎగ్స్ లో ఉంటది తర్వాత ఎగ్స్ లో కూడా వైట్స్ లో ఎక్కువ ప్రోటీన్ ఉంటదండి ఆ ఇల్లోలో ఫ్యాట్స్ ఉంటాయి విటమిన్స్ సపరేట్ విటమిన్స్ ఉంటాయి కొలస్ట్ర కొలెస్ట్రాల్ ఉంటుదండి ఎల్లో లో ఓన్లీ వైట్స్ లో అయితే ప్రోటీన్ మంచిగా దొరుకుతది ఇంకా చికన్ ఉంటది చికెన్ లో కూడా అంటే చికెన్ పార్ట్ ఉంటాయి కదండి లెగ్ పీస్ అన్నట్టు బ్రెస్ట్ అన్నట్టు లివర్ పీస్ అట్లా అంటే ఒక పార్ను బట్టి ప్రొటీన్ అనేది కంటెంట్ మారిపో పోతుంటారు కదండీ దాంట్లో
ఓకే అంటే మీరు ఏది ప్రిఫర్ చేస్తారు ఎక్కువ
నేను చికెన్ రెస్న్ ఎక్కువ తింటామండి అది దాంట్లో ఉంటుంది ప్రోటీన్ కంటెంట్
ఓకి తక్కువ తక్కువ చికెన్ ఎక్కువ ప్రోటీన్స్
అవునండి
ఫిష్ కూడా ఫిష్ లో కూడా బాగుంటాది కదా
ఫిష్ ఉంటదని ఫిష్ ఎంత ఫ్రెష్ మనకి అవైలబిలిటీలో ఉండదండి చికెన్ ఉన్నంత
చికెన్ ఉన్నంత ఎగ్స్ ఎగ్స్ కూడా అవైలబిలిటీ గా ఉంటు
ఎగ్స్ చికెన్ అ పర్లేదు కాని ఫిష్ అంటే కష్టం కదండి ఫిష్ ఇంకా బెటర్ దాంట్లో ఇంకా ఒ ఒమేగా త్రీ అవి ఏవో ఉంటాయి
అ
సరే అండి థ్యాంక్స్ అండి
సరే అండి ధన్యవాదండి మీ విలువైన సమయం మాకే కేటాయించినందుకు త